పో
హలో గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అండి
ఎలా ఉన్నారు రూ
బాన్నామండి మీర ఎలా ఉన్నారు
ఫైన్ అండి ఓకే ఏం లేదు మేడం జస్ట్ ఇట్లా వాకింగ్ చేస్తున్నాము
వాకింగ్ చేయడం వల్ల ఏమైనా మనకి యూస్ ఉందా అండి
ఉంది మేడ ఆక్చులీ డైలీ ఈవనింగ్ మార్నింగ్ నేను ఒక ఆఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేస్తే మన బాడీలో మినిమం థౌజండ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ బర్మ్ అయితాయి అనమాట
ఓకే అంటే లాస్ అవుతార అనమాట లాస్ అవుతారాజ్ అవుతారు
జస్ట్ బాడీకిి క్యాలరీస్ అనేది డఫ ఫషన్ త్గిపోద్ది అంటే మనం డైలీ ఇంట ఇట్ ఫై్థౌజడ్ క్యాలరీ తీసుకుంటే త్రీ థౌసండ్ వరకు మైనస్ చేయాలి టూ థౌజండ్ మన బాడీకి కావాలి అంటే మనం దాన్ని రిడ్యూస్ ఎట్లా చేయగలం అవు
హ
దాన్ని రెడీ చేయాలంటే మనం వాట చేయాలి ఎక్ససైజ అనా చెయాలి
నాకు అలవాట్లేదండి వాకింగ ఎక్సైజ అనేది అందుకని దాని వల్ల ఏమన్నా యూజ్ ఉన్నదా అని అడుగుతున్నా
లే యూజ్ ఉంటది మేడం ప్రతిదానికి
ే తిన్నారా స్నాక్స్ ఏమన్నా తిన్నారా సార్
అవును మేడ ఈవనింగ్ బ్లాక్ కాఫి స్నాక్స్ దిన్నాను
స్నాక్స్ ఏం తిన్నారు
స్న్క్స్ లో తోస్ తోస అంటే ఇష్టం మాకు మీరేం తింటారు మేడం స్నాక్స్ లో
స్నాక్స్ ఏం తీసుకోవలేి సార్ ఓన్లీ టీ తాగా అంటే
ఇక మంచిది కాదంటారు మేడం ఆక్చువల్లీ
ఏమో సా మొక్కగా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది టీ తాగకపోతే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది హెడ్డక్ వచ్చినట్టు అనిపిస్తుంది
ఆ
ఇ చిన్నప్పటి నుంచి టీ అలవాటచ్చాను
అంటే ఇ వస్తున్నా కూడా తగుతున్నా అమాట అది వ ఈ ఇది వస్తుందని తగుతున్నారు
ఆ ఆ సగను అవును
అంటే మెడిసిన్ అవసరం లేదనమాట టీ తాగేస్తే తగ్గిపోద్ది
ఆ ఇకంటే ఇక బాడీ కారీ అలవాటు అయిపోతది కదా అలా
ఓహో డైలీ లే బ డ్రగ్ ఇలాయిపో మనం దానికి సిమ్టమ్ ఆ సిమ్టమ్ కి తక్కువగాని పెట్టిన పేరు ఎందంటే ఛాయి
హ తగ్గిపోతది ఈ గట్ల అల్వాటు
ఎండలు బాగున్నాయి కదా
అవునవును మేడం మరి రెండల్లో ఏం
మనకి మన ఇండియాకి ఇంత ఇంత హీట్ ఎందుకు వస్తుంద దానికి మీకు ఏమనా ఆ ఐడియా ఉందా మన మన ఇండియా మీద నే ఎక్కువ ఆ సె సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పడుతుందంట వే టెంపరేచర్
ఎందుకంటే మన ఎయిర్ ఇండియాలో మేడం అంత పాపులేషన్ పెరిగిపోతుంది రియలెస్ స్టేట్స్ పెరిగిపోతున్నాయి అంటే చెట్లు గాని పుట్టలు గానీ గుట్టలు గాని అన్నీ తోడిత్తున్నాం మనం అందుకనే మన ఫుల్ హ్యూమిడిటీ రేడియేషను సెల్ర్ ట్రవర్సు అంటే
హుఆ
అప్గ్రేడేషన్ అంటే ఫ్యూచర్ లో మనము ఎంత డెవలప్ మంటేద న్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అనమాట అంటే నేను చెప్పింది కాదు పెద్దలు చెప్
అదే అదే అదే ఇంకా మన పసిఫిక్ మహాసముద్రంలో కూడా ఆ ఆ మనం దగ్గరగా ఆ చేంజెస్ అవ్ మనకి మన స్టే ఇండియాకి దగ్గరగా ఉండడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ కూడా కొంచెం మన ఇండియా మీద ఎక్ చూపిస్తుందంట ఆ అందుక్ కాని మనకి ఇంత టెంపరేచర్ ఉంది ఎండ టెంపరేచర్
అవునవును మేడంమ్
మన ఇండియాలోనే కోల్ పేస్ సెస్ ఎక్కువ ఉంటాయి కదా మంది
అవును అవును మేడం
దాన్ వల్లనే
నా తరపు నుంచి అయితే వాయిస్ క్లారిటీ ఉంది క మేడం
లేదులే చానా మ చానా కనిపిస్తుంది
ఓకే మేడం మీ వాయిస్ సాఫ్ట్గా ఉంది మీరు మీదేమ సింగ సింగార మేడం
లేదు సార్ నేను హౌస్ వైఫ్ నే
అవును అదే సాఫ్ట్ వస్తుంటే మీరు ఏమైనా పాటలు పాడతారు అనుకుని
లేదు లేదు సార్ లేదు ఆ ఇం ఇంకా మీకు కుకింగ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటదా
లేదుమేడమ్ కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు కానీ చెయఎవరైనా మంచిగా చేస్ తింటా ఆహ ఎవరైనా మంచిగా వండితే తింటా
ఓన్లీ
అ అవునా వా ఈటింగ్ ఫుడ్ చేయం తినేస్తా మంచిగా వండితే ఎన్
తె ట్రై చేయాలి సర్ దెన్
అంటే మీరేమైనా మాకు సలహా ఇస్తే మీరు మీరు వండిన దాంట్లో ఏదైనా బెస్టు ఆ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే మాకు చెప్తే రెమెడీ నేను నెక్స్ట్ మే బి ట్రై చేస్తా రెసిపీ అ రెసిపీ
ఆ చెయ్యండి బిర్యానీ చెయ్యండి చికెన్ పకోడి బిర్యానీ చాలా ఈజీ కదా సార్ బిర్యానీ చేయడం ఫస్ట్ చికెన్ తీసుకోవాలి లెగ్ పీసెస్ అంటే లెగ్ పీసెస్ లేకపోతే ఆ బాడీ నార్మల్ పీసెస్ అయినా స్కిన్లేస్ తీసుకోవాలి తర్వాత మంచిగ దాన్ని వాష్ చేసుకున్న తర్వాత దానికి మన గార్లిక్ పేస్ట్ ఉంటది కదా అల్లం ఎల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఇకా గరం మసాలా ఇంకా పేరు పూవు నిమ్మకాయ అవన్నీ అప్లై చేసుకోవాలి దానికి తర్వాత మనం ఆ ఆనియన్స్ మంచి సన్నగా కోసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం స్మాష్ చేసి ఆ అనియన్ స్నాస్ చేసి చికెన్ కి పట్ టి వాలి పటిచ్చిన తర్వాతకి ఆల్రెడీ అలా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం రైస్ ఉంటది కదా రైస్ ని సగం వండుకోవాలి వండు కొని ఆ జల్లడ పట్టాలి బియ్యం మొత్తంన్ని బట్టి ఈ చికెన్ మీ ఈ రైస్ వేసి మధ్య మధ్యలో ఆనియన్స్ కొతిమీర పుదినా తోటి గర్లిష్ చేసుకుంటే మీ నెయ్యి వేయాలి పైన వేసి ధంమ్కి పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టుకుంటే చాలా బాగా ఉంటది బిర్యానీ ఇలా ట్రై చేయాలి సార్ వంటలు చేయాలి
చి చెఫ్ అనుకుంటున్నాను నేనైతే ఇంత మంచిగ తున్నారంటే మీరు మేబి సూపర్గా వన్డారు
మా ఇంట్లో నేనే బిర్యానీ ప్రిపేర్ చేస్తా సార్ మా మమ్మీ చెయ్యరు
అదే అదే మీరు ఇంత క్లారిటీగా చెప్తున్న అంటే మీకు కుకింగ్ అనేది బాగా ఇష్టం అనమాట మీరు చానా మందికి తినిపించి మంచిగా మీ ఫుడ్ తినోళ్ళు లక్కీ అనమాట
అవునవును మా మమ్మీ చెయ్యారు బిర్యానీ నేనే చేస్తా
ఓహో ఇంట్లంతా మీరే చేస్తారు ఇగ పని
ఈగ తిండి విషయం బిర్యానీ విషయం నేనే చేస్తా మొన్న మా మమ్మీ వి కొంచెం ఫ్లాప్ చేస్తది సార్ మా మమ్మీ మటన్ కర్రీస్ చేయమంటే మొన్న మా మమ్మీ కొంచెం చట్నీ లాగా చేసింది
ఓకే ఓకే అంటే మీకు ఫుడ్ మీద కూడా ఏందం మంచి ఇంట్రెస్ట్ ఉంది ఏది చేసినా మంచిగా చేయాలి
ఆ మంచిగా చేయాలి మంచిగా తినాలి
మంచిగా తినరు
తింటా తింటా
ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసి తయారు చేయడం గానీ ఇలాంటివి ఏమైనా ట్రై చెత్తర మేడం ఎప్పుడన్నా యూట్యూబ్ లో ఏదైనా కొత్త తరంగా అంటే మన ఇండియన్ మన సౌత్ ఇండియన్ స్టైల్ కాకుండా మనం ఆ మీరు నామనచావ్ ఇన్ననే గద అంటే నార్ అంటే మన ఫుడ్ కాకుండా వేరేదేమైనా
అలాంటి ఏం ట్రై చెయలేదండి మన ఫుడ్ ట్రై చేస్తా మన ఫుడ్ ఏ తింటాం ఆ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఏమి తిననండి మనయే మన మేం మా పక్క తెలంగాణ ఫుడ్స్ నెయ్యి మామిడికాయ పచ్చడి ఇలాంటి ఆమ్లెట్ అలాంటివి బా తింటా మ్మ్ ఇంకా చెప్
హాలిడేస్ లో మేడం మేము ఒక ఒక్కేషను చేశాం కానీ ఓ కానీ కాలేదు మేడం వెళ్దామని అనుకున్నాము మంచి అంటే ఫ్యామిలీ కాదు కానీ కాలేదు ఈసరి కుదరలేదు
కుదర్లేదు
ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం వెళ్ళలేకపోయా
అయ్యో ఇంకా మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ సార్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్
అవును మేడం నాకు చాలా నచ్చిన ప్లేస్ అంటే గోవా, గోవా న్ ఇష్టం
ఓ విజిట్ చేస్
ఆ చేసా మేడం మాస్కంజ చేసా గోవాకి వెళ్ళాను బీచెస్కి వెళ్ళా
అక్కడ ఏ ప్లేస్ అంటే ఏ ప్లేస్ చాలా బాగుంటది గోవాలో
ఒకట అని చెప్పలేము మేడం అన్ని బాగుంటాయి బాగా బీచ్ బాగుంటాయి చాలా బాగుంటుది బాగా బీచ్
బాగా బీచ్ ఓకే ఓకే ఆ హా
టది
ఊ
ఇది డ్రీమ్ సిటీ అనమాట గోవా ఒకసారైనా వెళ్ళాలి అక్కడ ఫుడ్డేస్ గానీ చానా బాగుంటది అనమాట ఫుడ్ సీ ఫుడ్ అనేది అది చాల బాగుంటది
అంటే నత్తలు పీతలు అది కూడా తిన్నారా సార్ మీరు
సోర చాప షార్ట్ పిసి అవన్నీ తిన్నాను
ఓకే
మనం వెళ్ళింది ఏంటంటే కొత్త తరం కోల్ తిలాలి
ఫుడ్ అంత ఫుడ్ కూడా టేస్ట్ చూడాలి
ఉ అడిగి ఉ స
ఆ
మీరు మీకు ఇష్టమైన ప్లేస్ ఎక్కడ మేడం వెళ్ళారా మరి
మాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఏమి లేదు సార్ మేము ఎటు బయటికి వెళ్ళము ఇంట్లోనే ఉంటాం కాబట్టికి మాకలా ఏమి లేదు మా అదే నేను మా ఫ్రెండ్స్ తోటి వండర్ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళాను అదేమాకు చాలా వు సూపర్ వుంది సర్ అసలు మామూలుగా లెదు
అవునా ఊ మా
చాలా బాగుంటది సార్ వండర్లా ట్రిప్ మంచిగా అనిపించ్ నచ్చింది రైట్స్ వాటర్ రైట్స్ అండ్ అవి తిరిగేటి జాయింట్విల్ అవన్నీ అసలు బాగున్నాయి చాలా అదొక అదొక వండర్ అసలు అది
ఓకే ఓకే ఓ మోస్ట్లీ అయితే మీరైతే సాటిస్ఫై అయ్యారాన్న మాట వండర్లకి వెళ్ళి
ఓకే సార్
ఓకే అండి ఓకేఓకే
మా బాయ్